హలో నమస్తే అండి
నమస్తే
బాగున్నారా
ఆ బాగున్నామండీ
ఏం చేస్తున్నారు బాగున్నానండి
ఏమి లేదండి జస్ట్ కూర్చున్నామ్ అంతే
ఆహా తిన్నారా
తిన్నాం ఆ
ఏం చేసారు టిఫిన్
సేమ్యా ఉప్మా
ఆ ఇలా చేసి సరేండి సేమ్యా ఉప్మా
సేమ్యా ఉప్మా ప్రాసెస్ వచ్చేసి సేమ్యాని ఫస్ట్ కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి దాంట్లో పచ్చిమిర్చి కరివే పాకు ఇంకా కొత్తిమీర టమాటా ఒక ఆనియన్ అన్ని కట్ చేసుకొని ఇక ఇష్టం ఉన్న వాళ్ళు పల్లీ లు అవన్నీ వేసుకోవచ్చు ఇగా నూనె లో వేసుకోవాలమ్ ఆయిల్ పెట్టేసి కడాయి కొంచెం ఆయిల్ పోసుకొని ఈ తాలింపు గింజాలంటే తాలింపు గింజలు అంటే తెలుసా నీకు తాలింపు గిన్నెలు వేసుకున్న తర్వాత అందులోకి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ అవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత దానికి ఎంత ఎసరు పడుతుందో అప్పుడు సేమ్యా ఎంత క్వాంటిటీ తీసుకు ఉంటాము చూసి దానంతా ఎసరు పోసుకోవాలి దాంట్లోకీ ఎసరు పోసు కున్న తర్వాత దాంట్లో మన టేస్ట్ కి
హలో హలో హలో